హలో
ఆ బాగుంది లేరా నీ లాంటిది ఏంది
పారి కూడా ఏడదాక వచ్చింది
నేను నేనేమి లే అయిపోలే పట్టించిన తర్వాత ఘోరా ఊ సోషల్ మీడియాలో ఇంపార్టెంట్ ఎగ్జామ్ మీరేమో మిస్ అయిపోయారు మిస్ క్యార్ చేసుకుంటున్నారు ఆ హా
వీళ్ళఇ ఏమన్నా తెలుసా
ఆ
హలో
ఆ చెప్పే ఏ మూవీ చూతానవు పెట్టి
నీ దగ్గరనే టీవీ సౌండ్ వస్తుంది నీ దగ్గరనే టీవీ సౌండ్ వస్తుంది అని నీను అంటున్నా
ఉ హు
నీను బయట కూర్చున్న
ఆహా ఇగ ఎవరు ఉండారా ఇగ మీ ఇంటిక వెళ్ళి ఈ టైం కి
ఎవరు ఉండరు నాస ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో కెళ్ళి బయటికి వెళ్ళాను
ఆ
నాకు ఏదైనా పని ఉంటే చూసుకుంటా బయట లేకపోతే నేను బయటకు వెళ్ళను నీను ఎక్కువ శాతం మాట్లాడుతా
ఉ
ఉన్నా నీను పోను నేను పోతాందా ఉ మాట్లాడను
హేమ వాళ్ళ చెల్లెదీ అయిపోయిద స్టడీ ఇగ
ఆహా ఇంకో వన్ ఇయర్ ఉన్నట్టుంది
పోయిందా షాను పోయింది నీను అదే అదే అందం అనుకున్నా మొన్ననే కనపడ్డదీ ఆడ నాకు ్రిల్ హైడ్రేషన్ వినూ అదే ఆ రోజు పోస్ట్ ఆఫీస్ కెళ్ళి పోతానం నేను ఆమా క్కాన్లే అప్పుడు బోతాంది మరి ఆమె ఆమెనే అని అనుకుంటానా
ఉమ్ హు ఏమో మరి తెల్వదు నాగ్గుడ అప్ ప్పుడోకసారి ఇంటికి పోయినా నేనూ ఇంటికి పోతే మా అంటే ఏమ్ము కోసం పోయినా ఆ పోతే అప్పుడు గలిసి తర్వాతకి ఆ ఒకసారి కాల్ వన్నుకు ఎన్ నైట్ టైం ఒకసారి ఎందుకొ పానం టే ఎమ్ముకే ఫోన్ చేస్తే ఆ కాల్ లిఫ్ట్ చేసింది అంతే ఇగా ఒకసారి షాప్ పోతాంటే బయట కనిపిచ్చింది ఇగ మల్ ఇగ నేన్ గుడా ఎమ్మనే ఆ ఉండా అమ్మ లేదు లేదు లే
వర్క్ నేన్ చేసి అయినా అప్పుడందరూ బాగానే వీళ్ళందరూ మంచిగ్ కలిసి మాట్లాడేది మనతో
ఇప్పుడు ఎంతైనా కొంచెం వాళ్ళ మ్యారెడ్ ఐన్లు వాళ్ళ హస్బెండ్ పక్కనుండ్రు అంటే గర్ల్స్ తొ అంటే మాట్లాడతరు గనీ బాయిస్ తొటి మా ఇప్పటిగ్గుడ మాక్కింటిక్ కొచ్చిందంటే ఎమ్మొ ఒకలెమ్మో అట్లా దారెంబడి పోయినా సరే మా ఇంటికొచ్చి ఇప్పుడు మా ఇన్ మా అమ్మ వాళ్లెవరున్నా గూడ మా ఇంటికొచ్చి అట్లా కొద్సేపు కూసోని కాలిగుంటరనుకో అట్ల అమ్మవారైన ఎవరైనా ఎడుపోతున్నవ్ ఏం పని జేస్ స్తున్నవ్ అట్ల అని జెప్పేసి అడుగుతరు గదా అట్లడిగినప్పుడు నేన్ పిలిసినా గుడ ఇంటికొచ్చి గుసుంట్రు కొద్సేపు మాట్లాడతరు అట్టయినా మాట్ కా ఏం జేస్తున్నవురా ఏం ఇగ ఏందని జెప్పేసి మాక్క ఏ రోజు మాట్లాడదు ఎంతో
ఎందుకు ఉమ్ హ్
కనీసం నాపేరా క్లాస్మెంట్ అయిన బాయ్స్ అయిన గర్ల్స్ అయినా నాకేడన్న గలిసినా గూడా బావున్నరా ఒకల్ గుర్తున్న పర్సన్స్ అయితే నేను మాట్లాడతా నాక్ గుర్తుకు లేని పర్సన్స్ అయితే నేను మాట్లాడలేను వాల్లోచ్చి మాట్లాడిచ్చిన నా నాక్ దెలవదేమో అనుకుంటా
ఓవునా
ఏతు మరి చూసి గూడ ఇగసప్పట్ల ఆసిప ఆసిప ఆసి ఎవరికే
అదే అప్పుడు అక్కన్ జేసిండు గద పరమేశా ఆయన పేరు పర పరమేష్ ఎ ఒ మొన్ననె ఎవర్తోటో బండి మీద పోతాండుగా మరి అయితే ఏడుంటున్నవంటే రూమ్ తీసుకొని ఉంటున్నా అన్ టాండు
ఆ వరంగల్ల వుంటుండు న నా దగ్గర ఉంది పరమేష్ నంబరు మాట్లాడుతున్నారు
ఆ
ఉమ్
ఉమ్
నన్నీప్పడిగ్గుడ మాడ్తలేవ్ మాడ్తలేవ్
ఏంటీ బాగలేడు ఆ చెయ్యి గడగరా ఆ టువేల్ ఫైవ్ వచ్చి నాలుగేళ్ళున్నారు పూలు తేడానికి మార్కెట్కి వెళ్ళారు వస్తారు అవును తెలుపు మల్లెపూలు తీసుకొచ్చాడే పా హి విల్ గో ఇగ ఢీ మళ్ళ ఏం లేదు మేజ్ గూడా ఇయ్యలే ఇగ
ఇయరింగ్ గూడా వదిలేసిన ఇగ కానీ వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళ వైఫ్ ఇన్స్ట్రా ఐడి తోటి అయితే రీసెంట్ గా నేమొన్న ఫాదర్స్ డేది స్టోరీ పెట్టిన చూడు
లైక్ గొట్టిందా
లైక్ గాదు చూసింది నా స్టోరీ అదైతే తను అంటే నేమ్ వచ్చేసి సంధ్య అని ఉంటంది అది మెయిన్ ఎకౌంట్ తనది మీ ఉంటాయ్ రెండు మూడు ఉంటాయి ఫేక్ ఎకౌంట్ అవి నేన్ బ్లాక్ జేసినా బట్ ఇది ఉన్నదా ఇది గూడా తన దాంట్లో నాది బ్లాక్ ఉండే బట్ మరి ఎప్పుడు అన్బ్లాక్ జేసిందో నాకు దెలవదు గానీ రీసెంట్గా ఫాదర్స్ డే అప్పుడు నా స్టోరీ చూసింది అబ్బా ఈమెంది చూసింది అనుకున్నా నేను మరి ఎవరు జూత్తారో దెలువది
ఏ సిక్స్ ఫార్టీకే
ఇగ నేన్ గూడా లేదు నేన్ గూడా ఎవరితో ఒక కాల్ చేపియట్లేదు ఎవరిని అడగట్లేదు చాలా ప్రశాంతంగా ఉంటున్నా
ఇగ మీ అత్త మేవళ్ళే డబ్బులు ఇగ లేవు
నా ప్రయత్నం జేసింన్నే కాల్ జేయడం వాళ్ళ వీళ్ళతో మాట్లాడం నా ప్రయత్నం జేసిన అక్కడ రెస్పాన్స్ రాకపోతే ఏం నేనేం జేయ గలుగుతా పోత నాకే ఇచ్చిన ఎంత కేస్ బేట్టినా గూడా ఇగ ఎందుకు ఇగ అని జెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగనా
అంటే ఇట్లే ఎమ్ము వాళ్ళకి జెప్పైనా ఇట్లా అడిగీయకపోయినవే
చెప్పిన ఎమ్ముతో ఎమ్ముతో ఫోన్ జేపిచ్చినా గూడా ఇప్పుడు ఎమ్మ అంటే ఆస్తి బాగా క్లోజు ఆ వాడు చేపిస్తాడు వాడు ఫోన్ ఎత్తడు అంతే
ఉమ్
ఉమ్ వాళ్ళకి దెలుసు ఎమ్ముతో గూడా జేపిచిన ఎమ్ముతో రెండు మూడుసార్లు చెప్పించిన గూడా ఏ రోజు ఫోన్ జేసినా గూడా ఫోన్ ఎత్త
మళ్ళా రాజు ఆర్ తో గూడా జేపిచ్చిన
కైనాదా ఉమ్
ఉమ్ తనని అడగ అడగమని నేన్ చెప్తే నీకు అవసరం లేదురా అని చెప్పిండంట మళ్ళ నెక్స్ట్ ఆ మళ్ళ నీకు అవసరం మళ్ళా ఆ మాట అన్నాక రెండు మూడు రోజుల నుంచి ఫోన్ చేపిచ్చిన తన ఫోన్ కూడా కాల్ లిఫ్ట్ చేయలే ఇగ నేనే వదిలేషిన ఇగ వా ఎమ్ము గూడా అయ్ వాడ్ వదిలేసేయ్ అని జెప్పేసింది ఇగ ఏందా
ఓ అమ్మో నాకైతే ఏసు దగ్గర ఇగ అడిగేటప్పటికే నాకు అమ్మో ఎప్పుడు కొట్టాలిరా ఎప్పుడు కొట్టాలిరా చికాకు లేసింది. ఊమ్
ఆయన గూడా తీసుకుంటే తీసుకున్నాడు ఇగ ఎన్ని రోజులు ఉంటాడు?
పట్టమతేయి పాటించిందా
అంతుకనే ఊరుకున్న నేను గూడా ఓ వాళ్ళ వైఫ్ ప్రగ్నంట్ అంట తెలుసా ఇంకా నాక్ ఆ రీసెంట్ గా నేను జాబ్ పర్పర్స్ లో ఒక త ఒక పర్సన్ కి కాల్ చేసిన మా అక్కోల త తెన్త్ క్లాస్మేట్ అబ్బాయిక? చేసినప్పుడు ఒక ఒకరు తెలుస్ నాకు ఆ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట
హుమ్
ప్రెగ్నెంట్ ఇట్లా నాకు రీసెంట్గా కలిసిండు మొబ్బై లో అంత పిచ్చోడు లాగా ఉన్నాడు ప్లంబర్ అవి చేస్తుండంట గదా అసలు చాలా పిచ్చోడు అయిపోయిండు ఆసియా నువ్వు వదిలేసిందే మంచిదయింది వేస్ట్ గా అసలు వాన్ని చూస్ ఏం లవ్ చేసినవో ఏమో నువ్వు అసలుకి స్ మెంట్ అబ్బాయే నాకు కొంచెం క్లోజే అబ్బాయి
ఊ హుమ్
ఇట్లయినవ్ ఏమి రా అనంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ తో ఉందని చెప్పిండంట.
ప్లంబర్ వర్కా? ఉ నిజంగానే నువ్వు చేస్ కో కుండ మంచిగయింది నాకు ఇప్పుడే అర్థం అది ఇప్పుడని గాదు నాకు ఎప్పుడో అర్థమయింది.
హూమ్ ఇప్పుడు చేస్కుంది మా చెల్లి అంటది.
నేను అప్పుడు ఇమ్ముతో మాట్లాడినప్పుడు గూడా చెప్పినా
ఊమ్
వద్దు ఎందుకు? అహా నువ్వు చెప్పకపోయినవా అది ఇది అనంటే నేను ఆల్రెడీ చెప్పినా అని అన్నాడు.
చెప్పిండు చెప్పిండు. నాకు మీ అప్పుడు నువ్వంత అంత క్లోజ్లు లేము గానీ నాకు ఈ అమ్మాయి చాలా చాలా సార్లు హెచ్చరించింద్ చెప్ వారి గురించి ఏమన్నా చెప్ అంటే ఇప్పుడు డీ గురించి ఏమన్నా వీడు చెప్పినా గూడా అసలు వినకపోయాడు. అన్ అంత ఇంట్రెస్ట్ చూపియ్యకపోయేది టాపిక్ డైవర్ట్ చేసి వేరే టాపిక్ చెప్తుండే. నే అప్ ప్పట్లోనే అర్థం చేసుకోవాలి ఓహో వీడంటే నీకు నచ్చది ఇంట్రెస్ట్ లేదు అనంటే ఒకసారి అడిగినందుకు అంత నచ్చదు అంతా అవును నిజంగా నాకు నచ్చదు నీగ్గూడ వద్దనే చెప్తున్నా బట్ నువ్వు వినట్లేదు నీగ్కూడ ఏదోక రోజు ఎక్స్ పీరియన్స్ అయితది అప్పుడు నీకు అర్థం అవుతది అని చెప్పిండు అంతే చాలా సార్లు చెప్
నువ్వు ఊమ్ ఎక్స్ కీ గూడ ఫోటో పెట్టినవ్ చూసినవా?
ఆ
ఊమ్
గట్టిగున్నాయా?
అది అన్న ఇంక అసలు ఆమె కాబట్టి తట్టుకుందే నేనైతే సద్దును దెబ్బ నిజంగా
నాకు అదేం కొత్త కాది గదా అంటే ఆ ఫోటో నేను కొంచెం ఆ ఫోటోతో నేను ఎక్కువ ఎఫెక్ట్ అయినా కాని అంత ముందు కూడా రెండు మూడు ఫోటో రెండు ఫోటో చూసిన అంత ముందు కాదు మూడో ఫోటో
అదే అంటా నువ్వు చెప్ప మూర్డు ఫోటోలు అన్నాయ దీని తోటి నా వల్ల కాట్లేదు
మూడు ఫోటోలలో ఇది ఇదిన్నంత గలీజగా ఏ ఫోటో లేదు ఫోటోలో అయినా కొంచం పక్క పక్కన దిగినైనా కొంచెం ఇద్దరికి వాళ్ళిద్దరి డిస్టెన్స్ ఉంది కానీ ఇది అసలు ఘోరంగా ఉన్నది అసలు ఇక అక్కడ తోటే నాకు మనసురిగిపోయింది ఇక
హ
చ్ ఒకటే అనిపించింది నాకైతే ఇప్పుడు ఓకే ఈసారి కూడా వదిలిపేడ ఛాన్స్ ఇచ్చా ఇప్పుడు నేను ఇ ఇట్లా ఛాన్ ఇస్తున్నాయి ఇస్తున్నానే కాబట్టి వాడు ఇలా చేస్తుండు అది ఇయ్వకపోతే అక్కడతో స్టాప్ చేస్తే అయిపోతది కదా నేను ఇస్తున్నా ఇంకెక్కువ చేస్తుండు ఇదంతా ఎందుకు నాకొక మంచి మంచి పర్సన్ల్ కావాలి కానీ ఇలాంటి తప్పులు చేసుకుంటూ నేను వాటిని క్షమించు ఇట్ లైఫ్ లాంగ్ ఇట్ ఉండను నేను
ఏమో ఇప్పుడు నేను ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్నాక కూడా మళ్ళ ఏమన్నా తప్పు చే
ఆమ్ వా లైఫ్ ఉరి పెట్టుకుని చావాల్సిందే నేను ఇగ
ఇంకా నయం దేవుడి నీ వైపు ఉండే కాబట్టి ఇప్పుడు అంత ఎందుకు వాళ్ళ వైఫ్ తోటి ఒక్కరితోటి అయిన మంచిగా ఉంటాడు అని నువ్ అనుకుంటాన్నావా ఇన్ని ఎఫేర్స్ ఉన్నాయి ఎవరికి తెలుస్ అయిన కూడా కరెక్ట్ ఇప్పుడు పిల్లలు తర్వాత వాళ్ళ ఖర్చులు వాళ్ళ రూమ్ రెంట్లు సుక్కలు సతడాగు ఆయన చేసేందుకు లేదో ప్రైవేట్ లో జాబ్ ఆఫీస్ లో జాబ్ కూడా క్లబ్ మరి జాబ్
నిజంగా అసలుక అంత ముందుకు కొన్ని మంత్స్ దాకా కూడా ఇప్పడు కూడా స్టిల్ ఇప్పడు కూడా నాకు ఏదనా అంటే ఆ అప్పుడప్పుడు ఈ మధ్యలో తగ్గిచి ఒక వన్ మంత్ నుంచి తగ్గించినేమో గానీ అంత ముందుకైతే ఊగా ఇన్స్టా ఓపెన్ చేసి ఇట్లా డిపీలు చూస్తూ ఉండేదాన్ని ఈ మధ్యల తగ్గించినా అసలుకు ఏదైనా రి ల్ వచ్చిందంటే చాలు లవ్ బ్రేప్ లవ్దైన బ్రేకప్నా ఇ అసలు రీల్ వచ్చిందంటే నేను ఖచ్చిత ఆ రోజు ఇగ నైట్ నిద్ర పట్టదో ఏడుస్తనే ఉంటేక కానీ అప్పుడంతా బాధే ఇప్పుడు లేదు సరే సరే ఎ
కాలే